హలో. హలో ఆహ్ పిన్ని. ఏం లేదు పిన్ని. అన్నం తిందామని. ఉమ్ తిన్నారా. ఉన్నాయి.
ఉన్ డూటికి ఎల్లోచ్చిన్నావ.
పి.
ఆహ్ తిన్ ఆహ్ తిన్నాంరా.
ఏం కూర వండింది.
నేను మసాలా వంకాయ చేసినా. ఇప్పుడే కొంచెం చారు చేసిన పూర్ణం బాబాయ్ కోసం.
ఆహా.
అదే వాసవి పిన్ని వా వాసవి పిన్ని వాళ్ళు. అంట వదిన వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తాంటే వేరుసమన్న బాబాయ్ పోయటవి అడ్వాన్స్స్ ఇచ్చిండు. గట.
ఎక్కడనంట.
గీ మన. బతుకమ్మ తీసుకొని ఇట్లా చక్కగా పోతం చూడు అక్కడ మనం. ఈ డుబ్బులయిన ఇంటికాడ డుబ్బులయిన ఇంటికాడ. ఆహ్ రివర్స్ కాలనీ.
ఆహ్.
అయితే ఎట్లుంద అని ఇప్పుడు చూస వద్దామని పో రమ్మంటే పోయింది ఇగ పోయింలు మీరే పోనల అంటే పోయింలు ఆ శంకర్ ఉన్నా అ చూడగా మన మన సమి అది సున్నాలు వేస్తుంటాడు ఇండ్లు వర్క్ చేస్తడు బ్లాక్ బ్లాక్ ఉంటడు ఈ శోభ పిన్ని వాళ్ళ తమ్ముడు ఆ వాడి పక్క గట ఇల్లు చూసి వచ్చింది మంచిగా లేదు అక్కడ పోయి నాలుగు వేలకి అడ్వాన్స్ ఇస్ చర్చిన్ అదే మంచిగ ఉండదు అని అంటంది
ఇద్దరు ఇసువ తెచ్చుకోకుండానే చేస్తరా పనీ మరి
ఆ నిన్న ఆడ పంచాయతీ ఏందట కదా చెట్టు కింద ఆ చేట్ కింద అలా ఆడళ్ళది పంచది మాడళ్ళది అయితే అక్కడ వీళ్ళు పెద్ద మనుషులు అన్నారట నువ్వు చేయబట్టే మరిళ్ళ కాలి చెత్తలేడు మేము ఇల్లు కట్టుకోవాలని మీ త మీ అన్నంటే అంటడి గవర్నమెంట్ జాబ్ చెత్తన్నావు కదారా ఎందుకు పోవచ్చు కదా అని ఆన్నరట ఆడ అంటే ఇగా అనగానే మరి ఈమెకి చెప్పొద్దా వాసవికి
చెప్పనుండే ఒక మాట
ఇగ అలాగ పోయి అడ్వాన్స్ ఇచ్ వొచ్చిన్నట
ఆ
ఇక ఇప్పుడు వచ్చి ఇక ఎట్లా అడ్వాన్స్ ఇస్తతే ఎట్లా కనకు తెలివకుండా ఇల్లు చూస్తే ఏ మంచిగా లేదు అని అంటాంది మీ వదినే
ఆ హ
ఎవరి కోమరక్క అంటే వాపస్ ఇచ్చింది వాళ్ళు ఇస్తారారా
ఇయరు ఇయరు ఇయరు ఎన్ని రూములు ఆట పిన్ని రెండ రెండు సరిపోతాయా మల్ల
ఆ మురికాలు ఉందట మంచిగా లేదు అంటగాే మరి మనకు అనుకున్నంగా ఉంటా ఏడుైనా ఇప్పుడు మనం ఉన్నది మంచిగా ఉన్నదా డుబ్బులు అయిన ఇంటి పక్క గట్ట
దుబ్బులైన ఇంటి పక్కకు బిల్డింగ ఆహా
ఇప్పుడు డుమ్మక్కలు ఉండే చూడరా ఆ అది పోయిండ అ శంకర్తోోడు మాట్లాడిేటట్టు ఇచ్చచ్చింటట వాళ్ళ పక్కకి
ఆహా నా కర్లేదద వచ్చిగా
ఏనా ఏ నచ్చలేదా నచ్చింది మర ఏం చెప్తవానంటే ఈక్కడ పైన సూత్తా అంటా అంది మళ్ళా మా పైన ఉన్నద ఒకటి
ఆ
గిరియాజ్ వాల్లేరా
ఒక దగ్గర ఉండదిిద్దరు
ఆ గిరియాజ్ అళంటే కొంత పైకి నీళ్ళలు అవి ఇట్లా తీసుకొని పోతుంది పైనకు ఇబ్బంది కాదార అంత నా మూడో ఫ్లోరు
ఏది పికి మీకు ఆపోసిట్లా నా కొత బిల్డింగ్ మీరున్న దానిపై గంత పైకి ఎక్కు రోజు దిగి రోజు ఎక్కుతుంది అన్న
మంచి నీళ్ళు వచ్చినా గ్యాస్ వచ్చినా ప్రాబ్లం కదాారా ఇంకా రియాజ్ అంటే తీసుకుపోతాడు
వాళ్ళు ఎప్పుడు ఉంట సరిగానీ రెగ్యులర్గా ఇాలంట ఏ
ఇప్పుడు పెద్దమ్మాయి నెట్టు నిట్ అయిపోయిందార?
ఆయిపోలే పిన్ని
అయిపోలేదా?
అయిపోలే నిన్న పోయీ వచ్చిన ఎగ్జామ్ రాసి
ఆహ ఎగ్జమ్ రాసొచ్చిందా?
ఆ
ఇప్పుడు చిన్నామే
నామె ఇప్పుడే కౌన్సిలింగ్ ఇవాళ స నిన్నట్టుండే స్టార్ట్ అయింది.
దేనికి?
బీటెక్
పిజీదా?
బీటెక్ బిటెక్
ఆహాహా అదే ఒకవేళ సర్టిఫికెట్ కావాలంటే ఇస్తావా అని స్టడీ సర్టిఫికేట్ ఉన్ను బోనోఫైడ్ గావాలని
ఎవలకు పిన్ని మీకా
ఆ ఇప్పుడు ఈ సంస్థలు ఉన్న మహిళ పిల్లలకి ఒకటి వాళ్ళకి ప్ర ఒక మంచి ప్రొఫె సర్ తోటి వాళ్ళ క్లా ఉంటది అన్నట్టు తెలుగులలో హాలిడేస్లలోనే స్టడీకి సంబంధించిందే ఇప్పుడు వెయ్యి రూపాయలు, పదిహేను వందలు ఇస్తే ఏం చెత్తారు పిల్లలు డ్రెస్ తో కొనుకుంటారు ఏదన్నా వాచ్ కొనుక్కుంటరు. సినిమా చూస్తారు ఈ వాళ్లకి ఏదో నచ్చింది కొనుక్కొని డబ్బులు అ పోజిస్తారు కానీ వింటే ఒక క్లాసు వింటే వాళ్ళకి కొంచెం మంచిగా ఉంటది కదరా.
అవగాహన వస్తది.
గనానేది ఉంటది పది మందిలు విన్నాం కదా అని ఓ వంద వంద చెప్పినా అక్కడ ఒక నాలుగు, ఐదయినా వాళ్ళ మైండ్కి ఎక్కుతాది. అంటే ఫర్ ద ఫ్యూచర్లో వాళ్ళు ఇట్లా డెవలప్ కావాలి ఇటు ఇటు స్టాండర్డ్ గా ఉండాలి, ఎటు వెళ్లాలనేది ఆలోచన అనేది వాళ్ళకి వస్తది.
అవును
ఉంటది గానీ అది సరైన మార్గంలో పెట్టరు కదా అది అట్ల అప్పుడు ఏది ఏంచు కోవాలి ఏదంటే పర్ఫెక్ట్గా జాబ్ వస్తది. పర్ఫెక్ట్గా మేము బతకగలుగుతాం అని కొన్ని మెంటల్ గా ఆళ్ళని ప్రిపేర్ చేస్తారు అట్ల అని క్లాస్ ఉంటది వారు అట్లనన్నా ఇది అయితది కదా అని కొంతమంది పిల్లల సర్టిఫికెట్లు అడుగుతాళ్లు ఆగస్టు వరకి ఇవ్వాలె మళ్ళీ క్లాసులు జాయిన్ అయ్యి వాళ్ళ అన్నీ స్టడీ కండక్ట్ తీసుకోవాలి. మేము తీసుకోవాలి కదా. ఆ రాసిన నేను
ఆ ఆ
ఆ పేరు రాసిన గాని అదే సర్టిఫికేట్ల కోసం వచ్చే నెలలో తీసుకోవాలంటే సరే అని అన్న
ఆ అవునా
ఇప్పు నీకు మునువల్లేనాట డ్యూటీ
కనే
మరి ఇంగ ఇప్పుడు లేబరు కాడప్పుడు నేనుగి సుమలత దగ్గర చేయిపిచ్చినాది మరి నెంబరు రావట్లే లేదు కాడు చేయించాలంటే వాళ్ళు ఎడ చేయిపిచ్చినావ్, ఎడ చేయిపిచ్చినావ్ మాకు లేదు. ఇది మా దగ్గర రాలేద అంటాళ్లు.
ఎవల కాడ జయించినావ్?
నేను సుమలత అప్పుడు అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి అడ చేసింది కదా ఎల్లాడ సుమలత ఆ లేబర్ కార్డు ఆమె వంద రూపాయలు తీస్ ఫోన్ చెపించిందిరా
ఆ
పిస్తే మనకిి రిసిప్ట్ లాగ వచ్చింది కద మన పేరు మీద రిసిప్ట్ ఒక నెంబర్ వచ్చింది
వస్తది
దాని మీద ఆ మనకు లేబర్ కార్డ్ నెంబర్ ఉంటది దాని మీద నెంబర్ ఏం లేదు ఏ అంటే జనవరిలో ఇరవై మూడు జనవరికి చెప్పిచ్చి జనవరి నెంబరే పడ్డది కానీ మా పేర్లు పడిన డేట్ ఆఫ్ బర్త్ పడింది కాని ఆ లేబర్ కార్డ్ నెంబర్ పడలేదు
నెంబారు ఉంటది కదా నెంబర్ ఉండా ద
తెలీదు రా దాని మీద నెంబర్ నేను కూడా చూసుకోలివి ఇవి పక్కక్ దాష్ పెట్టుకోక్క లామినేషన్ చేసి పెట్టు రేపు అవసరం వత్తాయ్ అని అన్నదంతే
మళ్ళా రిన్వాల్ రేట్ కూడా ఉంటది దానికి
ఆహా ఐదు ఆ ఐదు సంవత్సరాలు కదా
ఆ ఐదు సంవత్సరలుకు ఒకసారి రెన్వాల్ చేయించాలి
అయితే ఇగ ఏమిసేవకి పోయినా ఇది మా దగ్గర కాలేదు మా దగ్గర కాలేదు అంటాళ్ళు ఇప్పుడు జి ఇప్పుడు జింకలలోడ కాడ గుడ పోయినా ఏం చేయాలి మేడం దిన్ని అని అంటాంళ్లు అంటే కొంచం చూడరాదు ఇది గిట్ల సంగతే అని ఆయన కొంచెం నాకు తెలుసు కదా అంటే కాదక్క దీన్ మీద నెంబర్ ఉంటదక్క నెంబర్ ఉంటే మేము నూట యాభై వందంద దూపాలు తీసుకొని కార్డ్ చెప్పిచ్చి ఇస్తాం కా నెంబర్ లేదు కాదక్క ఇక్కడ చేసుకున్నాం అంటే ఎంఆర్ఓ ఆఫీస్ కి ఇట్లా అని చెప్ అయితే దీంట్లో ఏది చేసినా మాది ఆధార్ కార్డ్ కొట్టినా ఏం వస్తలేదు
మరి ఆ పిల్లనే పట్టుకోవాలి
ఆమె ఏమంటంది ఇగా నువ్వు ఆమె కూడా ఆమె కూడా తెచ్చుకోలేదట
ఆమెకు జయరానట్టున్నది మరి అప్పుడు ఎట్లయిందో ఏ ఎట్లా చేసిందో
అళ్లాంటది నాకు కూడా గింతే ఉన్నదాక్క నాకు కూడా రాలేదు అని మళ్ళ నవ్వుతాంది మొన్న
ఆ నాకు కూడా రాలేదు అనంటే అదే ఇప్పుడు ఏదన్నా మనము దేనికన్నా యూజయితదనే కదా చే నేది మరి దేనికి యూజ్ కాకుండా నెంబర్ లేకపోతే ఆ నెంబర్ లేకపో తే ఎట్లుంటది
ప్రాబ్లం కాదారా అయితే కొత్తది మళ్ళజేస్తరంటే చేయరాదన్ ట్టాలు వాలు ఇపుడు మ ఇప్పుడు మూ రెండవేళయి ఇరవేయ్ రెండుల జేపిచ్చిన
ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు
ఇంకొక జనవరి జనవరిలో ఇరవై ఒక్కడికి జేపిచ్చినరా
ఊ అయితే నాలుగు సంవత్సరాలు నడుస్తానై నాలుగు నడుస్తానై మళ్ళా నెక్స్ట్ ఇయర్ జనవరి ఆ రెనువ్వాల్లయితది ని రెన్యూవలైతది గని మరి ఆ నెంబర్ లే కపోతే కొత్తది ఏమన్నిత్తరో అడగాల మరైదు సంవత్సరాల
ఆహ అయితే గీమెమోన్నా ఇంజక్షన్ చేసుకోవడానికి అచ్చిందిరొకామే
ఆ
ఇప్పుడు రక్త పరీక్ష చేసిన్సూడు మీ హెల్త్ డిపార్ట్మెంచునుంచి
ఆ ఆ
కు బ్లడ్ తీసుకుంది బాబాయిది నాది
మ్
న్ని టెస్టులు చేసి ఆవి పంపిచ్చింది అయితే ఆమెనడిగితే నేను ఒకవేళ యీ మా ఆధార్కార్డు నాది నెంబర్ తీస్ కొన్ని చేసింది కదా అవి నేను పైకి ఒకసారి అడిగి పె సార్ ఒకసార్నడిగి అని నే వీటికి నెంబర్లు పెడత మేడమనన్నది
ఏ అమేడ జెప్ ఏ గట్లా గాదు పిన్ని వుట్టి మాటలే వాళ్ళు చేసేంతవరకె వాళ్ళు మాటలు
ఆహా అదే అందుకోసమని మరి నీకేమన్న ఐడియా అదే నీకేమన్న ఐడియా ఉంటదేమో అన్నట్టు ఎప్పుడైనా అడుగుదామనుకుంటాన మర్శిపోతానా
లేదు పిన్ని అవి మాకు మాకు ఉండయ్ గదా
ఈ హెల్త్ కార్డ్ ఉన్న చూడ జేయించుకున్నరా ఇన్సూరెన్స్కిఐదు లక్షల దాకా అదేదో అంటరు గు చూడు ఆబ్బాకాడు చేయించుకున్నా ఆ ఇష్ మన అబా కార్డ్ జేయించుకున్నా పూర్ణబాబాయిగూడ జేపిచ్ చ్చినాగాని ఆయనది ఫోన్ నెంబర్ వీరసామిది వాడ్ డి ఆన్ ఆన్లైన్ జేసినప్పుడు అక్కడ ఆయన మీ సేవలడిగితే నెంబరు ఫోన్ రింగ్ గాకుంటే మళ్ళా జేయించుకోనులేనది ఉట్టికిచ్చ కానీ నాకార్డ్ జేసి ఇచ్చిండు
ఆహా ఏంగాదు నెంబరు అవసరం లేదు పిన్నీ ఏదున్న ఏంగాదు నెంబర్
ఏంగాదా
ఫోనంబర్ కేముండద్ ఫోనంబర్ ఏం అంత ఇంపార్టెంటెంగాదు
ఇంపార్టెంట్ గాదా అదొక్కటే ఆయనకు చేయలేదురా నాకు జేసిచ్చిండు గానీ
ఆహ అయితే దాన్ లా ఓటీపీ ఒస్తది ఓటీపీ ఒస్తే ఆ నెంబర్ కు ఓటీపీ చెప్తే ఆ నెంబర్ నుండి ఓటీపీ జెప్ జెప్తే మనకు కార్డెల్
అ గా ఓటీపీకే ఫోన్ నెంబర్ అడిగిండు
ఆ గట్లా బాబాయిది గూడా గట్లనే ఫోన్ నెంబర్ చెప్తేనే కార్డత్తది
ఆహా
మ్
న్నరామరి
లేదు పిన్ని తినన్లే ఇగ తినాలె
అచ్చిండా అల్లుడు
మ్
మ్ హ్మ్ మ్ అదే ఇక మరి అమ్మాయిలు ఎంత ఉన్నదో ఇద్దరి తెలిస్తే ఇక ఆమె అంటే ఇక నీట్ అంటే ఆమెద అవసరం లేదు గానీ ఈ మదే చిన్నామదయితే శాడిష్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఆగస్టు వరకు స్టడీ ఉం మేము ఇస్తే నేను సిస్టర్ వాళ్ళకు పంపిస్తా ఆ ఆ చెయ్యాలెరా సరే రా ఉంటా మరి తినండి ఆ
ఆ